హలో ఆ హలో బా ఆ బాగున్నామండి మీరు బాగున్నార
బాగున్నామండి
ఆ ఏం చేస్తున్నారండి తిన్నార
తిన్నామండి
ఆ ఆ తిన్నామండి టైం అయిపోతుంది కద
అవునులే టైమ్ చాల ఇంపార్టెంట్ అండి
ఆ అవునండి ఇప్పుడు ఏంటంటే అంటే మనము టైం విలువల గురించి మాట్లాడదామండి
అవునండి మీరు ఎల ఉపయోగిస్తారండి టైంని
మేమా అండి మేమైతే చాల ఒక టైమ్ టేబుల్ లాగ అంటే ఏ టైమ్ ని వేస్ట్ చేసుకోకోకుండా అంటే ఈ సమయంలో ఈ వర్క్ ఐ పోవాలి అనేలాగ చేసుకుంటామండి
అవునండి
అవునండి
అవును మే మేము కూడా అంతే అండి మేము కూడా ఒక టైమ్ టేబుల్ ని తయారు చేసుకొని దాని ప్రకారం ఆ పనులన్నీ పూర్తి చేస్త ఉంటామండి
ఆ అవునండి టైం ని ఎల ఉపయోగించుకోవాలంటే ఏది వేస్ట్ అవ్వకోకుండ టైం ఉపయోగించుకోవాలండి
అవునండి ఖచ్చితంగ అండి టైం వల్ల చాల ప్రయోజనాలు ఉంటాయండి ఖచ్చితంగా టైం ని చెప్పండి చెప్పండి
ఆ టైం వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయండి
ఉ సమయం సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మనకు అన్ని పనులు ఒత్తిడి లే కుండా పూర్తి చేయొచ్చండి
ఆ అవునండి అలాగే నిజమే అండి కానీ ఆ నాకు మొబైల్ చూడ్డం వల్ల చాల సమయం వృధ అయిపోతుందండి
అవునా అండి నేను ఒక మీకు సలహా ఇవ్వన అండి ఎలా కేటాయిచాలో టైంని
ఆ అవునండి ఎందుకంటే ఈ మధ్య చాల ఎక్కువ ఫోన్ చూసేస్తామండి ఏం వర్క్ లేకోకున్నా ఆ ఫోన్ తోనే సగ టైం అయిపోతుంది మనం ఏమి తెలుసుకోము అంటే ఎప్పుడు ఆ ఫోన్ ఫోన్ అని చెప్పేసి అలా చూస్తామండి అవు
అవునా అండి సరే అండి నేను మీకు ఒక సలహా ఇస్తా చూడండి అయితే మీ మొబైల్ ఎల ఉపయోగించాలో
ఆ
నేను ఇప్పుడు మీకు చెప్త ఫస్ట్ అయితే ఒక ఒక టైమ్ టేబుల్ తయారు చేసుకొండి అండి మనకి ముఖ్యం ముఖ్యమైన పనులు ఉంటాయి చూడండి వాటికి సమయం ఎక్కువ కేటాయించాలి
అవునండి
ఇప్పుడు ఆ కొంచెం తక్కువ పని లే అలా ఉంటాం కదండండి దానికి టైం కొంచెం సేపు తక్కువ కేటాయించాలి
ఓ అవునండి
నువ్వు రోజుకి ఎంతసేపు ఆ మంచిగా ఉపయోగపడే టైం ఉపయోగపడే పనులకి టైం ఎంత పని ఇచ్చి ఎంత కేటాయిస్తావు లేదా ఉపయోగం లేని పనులకి ఎంత టైం కేటాయిస్తావండి
అవునండి నేనైతే నా ఫస్ట్ ఫోన్ కి ఒక నాలుగ ఐదు గంటలు వేస్ట్ చేస్తానండి ఆ తర్వాత ఏమైనా ఆ ఏమైనా చిన్న చిన్న వర్క్స్ అవి ఇవి అలా ఉంటే అలా చేసుకుంటానండి కానీ ఫోన్కే సగం టైం అయిపోతుంది ఫోన్ చూడ్డం వల్ల ఫస్ట్ వా ఆ స్ట్రెస్ ఫీల్ అవుతాము అదేమంటే ఆ కండ్లు నొప్పొస్తాయి తల నొప్పి వస్తుంది అలా అంత చూడకూడదండి ఏదైనా కూడా అంటే నాచురల్ గా ఉన్నట్లు ఏవైనా థింగ్స్ ఆలోచించి చేసుకోవడము టైం కేటాయించుకోవడము టైమ్ ని వృధా చేసుకోకూడదండి ఫస్ట్
అవునండి
మరి ఇంకోటి ఏమంటే అంటే ఆ అదేమి టైము తిరిగి మళ్ళీ రాదు అంటారు కదండి
అవునండి
అదైతే చాలా నిజమండి
అవును ఆ మేమైతే చూడండండి నేను ఎలా టైం ని కేటాయిస్తాను అంటే రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు చదువుతానండి
అవునా అండి అది చాలా మంచి పని అండి ఒక నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చదవడం అనేది చాలా మంచి అలవాటు అండి
అలాగే ఒక ఐదు నుంచి ఆరు గంటలు విశ్రాంతి కూడా తీసుకుంటానండి కొంచెం సమయం కేటాయిస్తా విశ్రాంతి కోసం కూడా
అవునండి మనిషికి విశ్రాంతి చాలా అవసరం అండి ఎంత విశ్రాంతి తీసుకొని ఎంత మనకు కండ్లకు అంత అంటే చాలా పీస్ఫుల్ గా అట్ల ఉంటాము అప్పుడు మన బ్రెయిన్ చాన అక్ టివ్గ ఉంటుందండి
అవునండి పొద్దున రెండు నుంచి మూడు గంటలు ఆ లేసిన తర్వాత కొంచెం జాగింగ్ చేసి ఒక గంట సేపు జాగింగ్ కి టైం కేటాయిస్తానండి
అవునండి బాడీ ఎక్సర్సైజ్ కూడా చెయాలండి ఇవన్నీ ఒక టైం మేనేజ్మెంట్ లోకి వస్తాయండి అదేనండి టైం ఎలా చేస్ కోవాలి ఈ కొద్దిసేపట్లో ఇవి చేసుకోవాలి అలానే దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా చూ కోవాలండి
చాలా ఉంటాయండి
ఒక టైం మేనేజ్మెంట్ ని ఫాలో అవుతేనేనండి మనకి ఒక ఒక ఒక వేలో అనేది మనకు టైం ఏంటి ఎలా అని టైం విలువ తెలిసేది
అవునండి ఇంకా దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయా అండి చెప్పనవి ఆ ఒక సమయాన్ని పూర్తి పూర్తిగా మనం వాడుతున్నమంటే మనకి ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి ఒత్తిడి కూడా తగ్గు తుందండి తర్వాత విజయాన్ని మనం సులభంగా సాధించవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం ఒకటి అనుకోనుంటాము నా గోల్ ఇది నా నేను ఇది సాధించాలి నేను ఇది కావాలి అని చెప్పి అప్పుడు ఆ టైమ్ ని ఆ సరిగ్గా ఉపయోగించాలి ఇప్పుడు చుడు ఇప్పుడు మన గోల్ అనేది ఇది అప్పుడు మనం ఒక రెండు మూడు గంటలు దాన్ని ఖచ్చితంగా రోజులో కేటాయించాలి ఇప్పుడు మన్కతి ప్ర అతి ముఖ్యమైన గోలైతే కనీసం అది లే ఆ ఒక ఎనిమిది నించి పది గంటలైనా సమయాన్ని కేటాయించాలండి అప్పుడు కాంగ మనము మన విజయాన్ని మనం సాధిస్తాము అప్పుడు విజయం సాధి స్త్ ఆ సాదిచ్చేక్ ఆ సాధించడంతో పాటు మన ఆత్మవిశ్వాసం కుడ పెరుగుతుందండి ఒత్తిడి కూడ తగ్గుతుందండి
నిజమే అండి ఖచ్చితంగ ఉంటుంది సమయాన్ని సరో సరిగ్గా ఉపయోగిస్తే అన్ని పనులు ఒత్తిడి లేకుండా పూర్తి చేయవచ్చండి
అవునండి మనం అదే గాకుండా సమయాన్ని చాలా గౌరవించాలండి అది ఒక్కసారి ముందుకు వెళ్తే మనం వెనక్కి అది రాదండి సమయం
ఆ అలా అయితే మొబైల్ ఉపవే ఉపయోగించే సమయాన్ని పర్మితం చేస్కోవాలి ముఖ్యమైన పనులను ఎక్కువ సమయం కేటాయించాలండి అంటే ఇప్పుడు ఏవైనా మనకి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయ్ గదా అట్లాంటి పనులకి కొంచెం ఎక్కువ కేటాయించి
అవునండి
ఆ ఇప్పుడు టైం వేస్ట్ చేస్కోకూడండి మళ్ళీ చేస్కుందాంలే అన్నట్లు కొందరు వృధా చేస్తుంటారండి అలా చేయ్ గూడ్దండి ఎప్పుడు అయిపోవల్సిన టైం లో అప్పుడు ఆ పండ్లైపోవాలండి
అవునండి మీరెలయో ఉపయోగిస్తారండి మార్నింగు మార్నింగ్ లేసినప్పట్నించి నైటు పడుకునేంత వరకు టైం ని మీ రొటీన్ ఏమి
మా రోటీనైతే అండి నేనైతే మంచిగా ఒకవేళ మనకి ఏం బాక్సుల్లేవు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడే తే కొంచెం లేటు గానే లేస్తానండి నేనైతే
ఆ
కొంచెం లేటు గా లేచి కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఒక నైన్ కంతా తినేస్తానండి నేనైతే
అవునండి అది
ఆ ఆ తర్వాత ఆ తర్వాత ఏమైనా ఆ గ్యాప్ లో మళ్ళీ మధ్యానం భోజనం వరకండి మనకేమైనా వర్క్సుంటే అలా అంతా చేసేస్కుంటానండి
ఊ అవునండి
త మళ్ళీ మధ్యానం ఏమైనా తినడానికి అలా అంతా చేసేస్కుంటామండి తర్వా త మళ్ళీ ఏమైనా అలా అంత రంటే కొద్దిసేప్ చదువుకోవడం గాని ఏమైనా వర్క్స్ ఉన్నా చేస్కోవడం
ఉ అవున అండి
అండి ఏవైనా కొత్తగా ఆలోచించడం కొస్సేపు ఒగ్గంట అట్ల గూడ ఆలోచించాలండి
అవునండి అది చాలా మంచి పద్ధతి మన గురించి మనం కనీసం ఒక గంట ఆలోచిచ్చాలండి మనం ఎలా చెయ్యాలి మనం గోలేం టి మనం ఎక్కడున్నాము మన సమాజంలో ఎక్కడ బతుక్తున్నాము మనకి ఎంత గౌరవం ఉంది అనేది మనం గుర్తు పెట్టు
ఏ ఆ ఏ టైమ్ లో చేస్తే ఏం వస్తుంది ఎంత ఆలోచించాలి ఏ టైం నుంచి ఎంత చేసుకోవాలి అనేది గూడ ఆలోచించాలండి మన గురించి మనమే
ఆ అవునండి
అలా అంత చేసుకోవాలండి అలా అంతా చేసుకుంటేనే అండి ఒక టైం మేనేజ్మెంట్ టైం విలువలు మనకు తెలిసొచ్చేది
అవునండి
ఇప్పుడు ఒక గంట టైమ్ ఇస్త మనకు చదవమని అదప్పుడు చదివేయాలండి మళ్ళీ చదువుదాంలేని చెప్తే ఎప్పటికైనా టైం మరీ తిరిగి అస్సలు రాదండి
ఉమ్ అవునండి నేను కూడ అంతే అండి, ఇప్పుడు మార్నింగ్ లేసిన్తర్వాత నేను లేస్త వన్ అవర్ జాగింగ్కి కెళ్తా అండి ఇరవై నాలుగు గంటల్లో ఒక ఒక గంట జాగింగ్ చేస్తే ఒక గ తర్వాత కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటా అండి జాగింగ్ చేసిన తర్వాత తర్వాత ఆ ఫ్రెష్ అప్ అయితా అండి ఒక వన్ అవర్ తర్వాత ఒక వన్ అవర్ ఆ వన్ అవర్ బ్రేక్ఫాస్ట్ కి టైం కేటాయిస్తా అండి తర్వాత ఒక ఒకా మూడు నుంచి నాలుగు గంటలు నా గోల్ ఏంటో దాని కోసం నేను టైం కేటాయించి దానిపైన వర్కౌట్ చేస్ తా ఉంటానండి
అవునండి ఇవన్నీ చేస్తే చాలా మంచిదండి సమయాన్ని గౌరవిస్తే విజయం మన వెంట వస్తుందండి
ఖచ్చితంగా అండి
ఉమ్ నిజంగా అండి ఆ ఇప్ ప్పుడు సమయంతో పాటె మనం కష్టపడతాం కదా అండి
ఉమ్
అందుకే మనకు ఒక విజయం వస్తుందేమోనండి నిజంగా కష్టపడితే ఏదైనా రా కష్టపడందే ఏది రాదు అంటరు గదా అది గూడ ఇప్ ట్లనేనేమో అండి
మనం కరెక్ట్ ట్టుగ ఉపయోగించుకుంటే మనకి రానిదంటూ ఏది లేదండి
అవునండి ఇప్పుడు కనీ టైం విలువలు ఎవరికీ అంటే ఎంతో కష్టపడే వాళ్ళకి తెలుస్తాయి గనీ ఊరికే ఉండే వాళ్ళకయితే టైం వాల్యూ అనేది తెలియదండి
అవునండి ఇప్పుడు ఈ ఈ కాలంలో వచ్చేసరికి ఇప్పుడు చూడండండి ప్రతి ఒక్క చిన్న పిల్లాడికీ ఆ సెల్ ఫోన్ కావాలండి, అది లేకపోతే అస్సలు ఉండరు ఆ దానికి పిల్లలు కనీసం ఆరు నుంచి ఏడు గంటల్ టైం కేటాయిస్తారండి అందులో ఏం చూస్తారంటే అవునండి అందులో ఏం చూస్తారు మహా అంటే కార్టూన్స్ చూస్తారండి అది దేనికి పనికిరాదండి తల్లిదండ్రులు వాళ్ళకి టైం ఒక ప్రాధాన్యత చెప్పాలండి వాళ్ళకె క్స్ప్లెయిన్ చెయాలి ఖచ్చితంగా
ఉమ్ యాక్టివిటీస్ లాగా కొంచెం ఏమైనా పిల్లలక్ కి బ్రెయిన్ తో ఆడిపిచ్చేలాగా ఇట్ల జేయాలండి తినకపోయినా ఫోన్ అలవాటు చేయడం, ఏడ్చినా ఫోన్ అలవాటు చేయడం, ఏమైనా కావాలన్నా ఫోన్ అలవాట్ల చేయడం ఇవన్నీ చెయ్యకూడదండి అదేనండి టైం విలువలు చిన్నప్పటి నుంచి తెలియాలండి ఇప్పుడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫోన్ కడిక్ట్ అయిపోతే రేపు పొద్దున అయిపోన్ తర్వాత గూడా ఎప్పుడు ఫోనే చూస్తారండి
అవునండి గొప్ప గొప్ప మహానీయులందరూ ఒక టైమ్ ని కేటాయిస్తారండి వాళ్ళ పనులకి వాళ్ళకి ఒక టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకుంటారండి వాళ్ళు ఈ టైం లో చేయాలి వాళ్ళు ఆ టైం లో చేయాలి అని చెప్పి
అప్పట్లో ఒక నిమిషం కూడా వేస్ట్ చేసేవాళ్ళు కాదండి ఇప్పట్లోనా అండి ఇప్పుడు మనమే చూడండి ఎంత చదువు అని టైం ఇచ్చినా కూడా ఒక గంట ముందు చదివే ఎగ్జామ్ పోతాం గాని ఆ ముందంతా చదవనే చదవము
అవునండి
సో అలా చదువుకొని ఒక టైం కేటాయించుకొని ఒక ఒక టైం విలువ తెలిసి రావాలండి మనకి
అవునండి
ఇప్పుడు చాలా మంది ఉంటారండి అంటే కొందరికి టైం వాల్యూ తెలిసిన వాళ్ళకి ఆ టైం అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి
అవునండి
ఇప్పుడు టైం తెలియని వాళ్ళకి అనుకోండి ఏంటి టైం ఇంకా అయిపోలేదు అని లాగా చూస్తారు
అవునండి కష్టపడే వాళ్ళకి మాత్రమే టైం ఒక
టైం ఒక అవునండి వాళ్ళకే విజయాలు వస్తాయండి
ఖచ్చితంగా అండి టైం ఎప్పుడైతే గౌరవం ఇచ్చి టైమ్ ని ఎప్పుడైతే కరెక్ట్ గా అవి సద్వినియోగం చేసుకుంటామో అప్ అప్పుడే మనకి విజయం వస్తుంది తర్వాత మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తర్వాత ఇంకా చెప్పాలంటే మన విజయం కరెక్ట్ గా ఖచ్చితమైన సమయంలో వస్తుందండి అప్పుడు కాని మనం మన ఆ మన మనసుని మన మనం ప్రశాంతంగా ఉండగలం అండి చాలా సంతోషంగా
నిజంమండి అదయితే అండి కానీ నేనైతే ఒకటి తెలుసుకున్నానండి ఏ టైమ్ లో చేయాల్సింది ఆ టై లో చేయాలండి ఫస్ట్ ఏదైనా కూడా మళ్ళీ చేద్దాంలే అనేలాగ అనుకోకూడదండి ఒక టైం విషయంలో మాత్రం
అవునండి
ఆ ఈ టైమ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కాకపోయినా మనక ఏదైనా బిజీగా వర్క్ ఉన్నప్పుడు ఈ టైం కావాలి మనకి ఇంత టైం కావాలని కోరుకుంటాం చూడండి అప్పుడు తెలుస్తుందండి మనకు టైం వాల్యూ
అవునండి అదే అండి టైం ఒకసారి అయిపోతే వెనక్కి రాదు అంతే అది గుర్తుపెట్టుకోవాలండి
ఖచ్చితంగా ఉంటుందండి అదైతే
హ్మ్ ఇంకా మొత్తానికి చెప్పాలంటే సమయాన్ని గౌరవిస్తే విజయం మన వెంట ఉంటుందండి
అవునండి దాని వల్ల ఎన్నో వి మనం విజయం సాధించొచ్చండి ఫస్ట్ అట్లా ఫాలో అవుతే
అవునండి
హ్మ్ సరే అండి థ్యాంక్స్ అండి చెప్పినందుకు షేర్ చేసుకున్నందుకు
ఓకే అండి బాయ్
సరే అండి